హలో
హలో
హలో బాగున్నారండి
ఆ బాగానే ఉన్నామండి
మీరు ఎలా ఉన్నారు అండి
మంచినే ఉన్నావండి మీరు ఎలా ఉన్నారు
బాగున్నానండి పిల్లలు బాగున్నారా
అంతా మంచిగానే ఉందండి చాలా రోజుల కండి ఫోను
అవునండి ఇప్పుడు సెలవులా వేసవి సెలవులు అంత పనులు పిల్లలు ఇంటికొచ్చిర్రు చాలా పనులు ఉన్నాయ్ అండి వంట చేసి పెట్టడం ఇదే సరిపోతుంది
అవునవునండి మా కూడా వచ్చిర్రు పిల్లలు
అవునాం అయితే పిల్లలకు చికెన్ ఫ్రై ఇది పప్పుచారు కావాలంటుర్రు అండి నేను చికెన్ ఫ్రై చేస్ తే సరిగా రావట్లేదు అందుకే ఒక మాట మీరు బాగా చేస్తారు కదా మిమున్ను అడుగుదాము ఏ విధంగా చేయాలి దానికి ప్రణాళిక ఏంటి ఏమేం ప దార్థాలు కావాలి అడుగుదామని చేషినండి
సరి సరే అండి చెప్తా ఆ ఫస్ట్ చె చికెన్ కే జీ చికెన్ కి బ తిస్ కరగారు మంచిగా కడగాలండి చికెన్ కడిగి ఒకటి జల్లిది గిన్నె ఉంటంది కదం డి లేపోటే బుట్ట లాంటిది కడిగి అందులో ఎయ్యాలండి చికెన్ మొత్తం
ఆ ఏచి
ఒత్తవ్ ఆ
ఆ చెప్పండి
అ వాటర్ మొత్తం నీళ్లు ఇంకిన తరువాత ఒక కాడాయి తిస్ కర్ అందులో వా నూనె ఏం ఎయ్యొద్దండి ఉత్త చికెన్ మాత్రమే ఎయ్యాలి
ఆ కడిగినంక ఉత్తనే నూనెయ్యకుంటా చికెన్ మాత్రమే ఆ ఆ చెప్పండి
ఆ అయితే జల్లి ఉంటది కదండి అందులో గా కిందికి డ్రై అయ్యింది వినికిపోయిన తర్వాత
ఊ
ఉక్క కడాయి పెట్టాలండి కడాయి పెట్టి అందులో ఉత్త చికెన్ వాటర్ నీళ్ళేయద్దు ది నూనె పోయద్దండి ఉత్త చికెన్ మాత్రమే అందులో ఎయ్యాలి ఆ చికెన్ మా త్ర వేషి కొద్దిగా సిం ల పెడ్ తే ఆ బొక్క చు ఉడికినట్టైత ఆ నీరు మొత్తం ఐతయి అండి చికెన్లకెళ్ళి బయటకి వస్తయి ట్ల ఒక పది నిమిషాలన్నా ఉంచాలండి
ఆ సరే అండి
తేషి ఆ చికెను ఉడకబెట్టిన తర్వాత నీళ్ళు నీళ్ళన్నీ వస్తాయి చికెన్ అంతా దగ్గరకు ఐతది ముక్కలన్నీ అయితే ఒక జల్లీలో ఎయ్యాలి మళ్ళీ ఏసిన తర్వాత ఆ నీళ్ళన్నీ పోయిన తర్వాత మన బానెలు కడాయి పెట్టి అందులో ఆయిల్ ఎయ్యాలి
ఆహా
కి ఈ చికెన్ పీసెస్ అన్నీ అందులో ఎయ్యాలండి ముక్కలు
ఓకే అండి
చిగా మూత పెట్టద్దు ఏం చేయద్దండి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఏంచాలి
సరే అండి
ఎయించిన తర్వాత ఒక రెండు మూడు ఎల్లిగడ్డలు తీసుకొని పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి
ఊ
ఆ ఏసుకొని ఎల్ దగ్గర పెట్టుకుని ఆ ఎల్లిపాయలు ఎయ్యాలి అందులో ఆ ఏషి ఎల్లి పాయలు ఎయ్యండండి కారము ఉప్పు పసుపు ధానియలు పొడి అన్నీ ఏషి సిమ్ లో పె ట్టాలండి
ఆకే అండి
త మనకింత గ్రేవీ లాగా కావాలనుకుంటే ఇంత కొబ్బరి పొడి వేసి కి నిమ్మకాయ పిండుకొని పక్కకు పెట్టుకోవాలండి రైసులా తినొచ్చు మంచిగా ఎటనా జె ప్రాయాణానికి ఊర్లలోకి వెళ్ళినా మాబా పెట్టుకిని తీసుకెళ్ళొచ్చండి వారం పది రజులయినా ఉంటది
ఓకే అండి ఒక మాట ఎట్లానో నేను ఒకసారి గు చెప్తాను అండి మీరు వింటరా అండి అదే చికెన్ తీసుకొచ్ చ్చి మంచి కడిగి జల్లుక వేసి వాటర్ పోనాక పెనం మీద అది ఒకటేంచేది ఉడికించాలి ఆ కడాయి మీద నూనె పోయకుండా ఉడికిస్తే నీళ్ళు వస్తాయి కదండి ఆ నీళ్ళన్నీ తీసేసి మిగతా కూరని వేరే దాంట్లకేసి మంచిగా ఎల్లిపోయ మో ద్ద కారం అల్లం పసుపు అన్నేసి కలిపి ఉంచాల స్టవ్ మీద
లేదండి ఆ పీసులు బ్రౌన్గే
ఆ ఆ ఓకే అండి బ్రౌన్ గకిివన్నీ వేసాక రెం కావాలంటే మనం కొంచెం కొబ్బరి పొడి కూడా వేస్
ఎస్కొ నిమ్కాయ పిండ్
నిమ్మకాయ పిండుకోవాలి ఇన్ని ఒక వారం రోజులన్న ఉంటదా అండి
వారం పది రోజులు అయినా ఉంటదండి మంచిగా
ఓకే అండి మరి కారం ఎన్ని ఎస్కొని చేయాలంటునండి ఒక మాటకి
కేజీకి నాలుగు స్పూన్లన్న వేయాలండి
ఆ
నాలుగు ఐదు కూడా ఇయొచ్చు ఎందుకంటే ఫ్రై కాబట్కి ఆయిల్ ఎక్కువ నూనె ఎక్కువ పోస్ సఘటికి ఒక నాలుగు స్పూన్ ఐదు స్పూన్లు వేస్తే ఒక గ్రేవీ లాగా ఉంటది
ఆ
మంచిగా రెండు పీసులు పెట్టుకొని గ్రేవీ అది గ్రేవీ పెట్టుకుంటే మంచిగా తినొచ్చండి
ఓకే అండి ఓకే ఒకే అండి అదేవిదంగా పప్పుచారెట్ చేయాలండి పప్పుచారుకు అన్ని
ఆ పప్పు అదే పప్పు చారండి మంచి ఫస్ట్ పప్పు కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ అర్ధగంట ముందు నానబెట్టాలండి కందిపప్పు నానబెడితే కుక్కర్ తీసుకొని అందులో కుక్కర్లో చిటికడు పసుపేసి నానబెట్టిన పప్పును విజిలు పెట్టుకొని పప్పు ఉడుకబట్టి పక్కకు పెట్టుకోవాలండి ఒక నాలుగు విజులు రాగానే మంచి కుడుకుతుది తర్వాత కూరగాయలు ఎందంటే దోసకాయ ఒకటి మునక్ కాయలు ఒక రెండు బెండకాయలు ఒక మూడు దొండకాయలు ఒక రెండు
ఉమ్
కట అన్నీ
అంటే నా దగ్గర ఏమున్నాయి అంటే దోసకాయ సొరక్కయ మునక్కాయ ఉన్నాయండి దొండకాయలు ఉన్నాయి నాలుగే ఉన్నాయండి
అన్నిట్ అవికనివికొని పీసెస్ మొత్తం రెడీ చేసుకోవాలండి ఆ రెడ చేసుకొని పక్క పెట్టుకొని పప్పు ఉడికించుకొని పక్క పెట్టుకో వాల చింతపండు ఆ రెండు దగ్గర పెట్టుకొని ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆయిల్ పోసి పోప్ గీంజలు ఎల్లిపాయ ముద్ద ఒటిమిర్చి అవన్నీ ఏ ఆలండి గిన్నె పెట్టి ఆ తాలింపులు అవన్నీ వేసిన తర్వాత ఈ ముక్కలన్నీ అందులో వేయాలి
ఆ
వేసిన తర్వా త మంచిగ కలిపి సిమ్లో పెట్టాలన్ ఆ సిమ్లో పెట్ పట్టి కారం ఉప్పు పసుపు ధనియాలన్నీ ఆ ముక్కలకు పట్టు పట్టేయాలి బట్టి సిమ్ లో పెట్టి మంచిగా కొంచెం ముక్కలన్నీ కొంచెం మొ్గు చూినాక కొంచెం ఉడికినట్టుంత స్తుంది కదండి మనకు అనిపించిన ఉడికినది పప్పు ఉంది కదా కుక్కర్ మూత తీసి పప్పు రుబ్బి ఈ చింతపండు రసం పప్పులో
వేయాలి ఆ అయితే ఆ చింతపండు రసము ఆ కూరగాయలలో వేయాలా లేక్ పోతే పప్పులో కలుపుకోవాలా
వాలంటే కూరగాయలు వేసే అంతే తొందరగా కూరగాయలు ఉడకవు పులుపుకి
ఓకే అండి
ఇ అందులో ఏంచినా కూరగాయలో పోస్తారండి పోసి తొందరగా ఉడకవు పులుపుకి
ఆహా సరే అండి
కోసం మనం ఈ పప్పులో బాగా రుబ్బేసి ఈ పులుసు పప్పులో పోసిన తర్వాత అవి మంచిగా ఉడికి కొంచెం ఉడికినట్టు కొంచం మగ్గు చూపినట్టు అపిస్తాయి మనకు
అవునండి
చ్చినప్పుడు ఈ పా పప్పు చింత పులుసు మొత్తం కలిసి అందులో పోయాలంటే పోసి ఇంత ఉప్పేసి సిమ్లో పెడితే సూపర్ ఉంటుంది ఇంకా సాంబార్ పొడి ఉంటే సాంబార్ పొడి వేసుకోవచ్చు జీలకర్ర మెంతుల పొడి ఉంటె అది వేసుకోవచ్చు మన ఇష్టం అండి
ఆ సరే అండి అయితే ఇంకో డౌట్ డౌట్ అండి ఇప్పుడు చింత రసము పప్పులో కలిపినక ఈ మంచి ఇగ ఆ కూరగాలు ఉడుకినంక ఇయ్యి అందులో వెయ్యమంటారు
ఆన్దులేయాలి అందు లేసి మన చింత పులుసు తాగినంత పులు పె ఎక్కుంటే కొన్ని వాటర్ పోసుకొని సమాన పాల చూసుకని కున్టే కొంచెం సాల్లో ఆ సాల్ట్ ఉప్పు వేసుకుంటే దొడ్డు ఉప్పు ఏయాలి కొంచెం వేస కలిపి టేస్ట్ చూస్తే సూపర్ ఉంటదండి అచ్చికన్ ఫ్రై సాంబార్
ఆ ఓకేం అండి ఒకే అ ఇప్పుడు దీనికి ఈ చికెన్ ఫ్రై కి సాంబార్ కి బగారా రైస్ మంచిగా ఉంటుందా వైట్ రైస్ మంచిగ ఉంటద అండి
మన ఇష్టమ్ అండి ఇగ అది మన ఇష్ట అన్ బట్ టది టేస్ట్ అయితే సూపర్ ఉంటది ఆ కొంచెం గ్రేవీ కావాలిట చికెన్ లో చ ఉంది టమాటా వేసుకుంటే సూప్ లాగుంటే టేస్ట్ అట్టే ఉంట ఫ్రై కూడా మంచిగా ఫ్రై తోట ఒక ఐదు ఆరు ముద్దలు తిన్నాక సాంబార్ వేసుకోవచ్చు పెరుగు వేసుకొని తినొచ్చు అండి అట్లా కూడా చేసుకోవచ్చు
సరే అండి అదే పిల్లలు సెలవులు కదా చేయమంటే నాకు అదే అండి చికెన్ ఫ్రై నేను ఎన్నిసార్లు చేసినా
చికెన్ ఫ్రై గో అబ్బి తెల్సు బర్గర్ తిన్నారు
అంతేనండి నేను ఎనిమిదిసార్లు చికెన్ ఫ్రై చేసినా నాకు ఫ్రై లాగా రాట్ దండి ఇప్పుడు మీరు చెప్పారు కదండి ముందే ఉడకబేట్ నీళ్ తీసేయాలని నేను అలా చేయలేదండి నేను ఎప్పుడు చూసిన అలా చేయకపోవడం వల్ల నాకు ఏమైంది నాకు ఫ్రై ముక్కలు గట్టిగా రాకపోయేదండి కూర లానే ఉండేది పిల్లలు ఫ్రై చేయమంటే కూర చేసామని తిట్టేవాళ్ళు ఇప్పుడు మీరు చెప్పీరు కాబట్టి ఇక మంచిగా చేస్తానండి అదే చికెన్ ఫ్రై ఇంకోటండి మటన్ ఫ్రై కూడా అలా అని చేయోచ్చండి
మటన్ ఫ్రై కూడా అట్లే చేయొచ్చు
కానీ మన మటన్ కొంచెం ఉడకదు కదండి
ఉడకదంటే కుక్కర్లో వేయాలి ఆ కుక్కర్లు వేసి ఆ కుక్కర్ లో కుక్కర్ లో మటన్ వేసి మూడు విజులు రాగానే తీసి మళ్ళ జల్లికేసి ఆ వాటర్ అంతా నీళ్ళు అన్ని పోయిన తర్వాత మరి పట్లక్క బానలు పెట్టేయించి గేల్లిపాయపేస్ చూ అవి ఇవ్వన్నీ దీనిలానే సేమ్
అంతేనా అండి
రోలనే ఉంటదండి మటన్ ది
అంతే ఇప్పుడు మనం పచ్చడి ఊరగాయ ఊరగాయ పచ్చడి అంటే కూడా ఇట్లనేనా అండి సేమ్
ఆట్లే చేసుకోవచ్చు కదా ఊరగాయ పచ్చడి కూడా ఊరగాయ పచ్చడి కూడా ముక్కలు ప్పు అన్ని దగ్గర పెట్టుకొని అన్ని కలిపి పెట్టాలి ముక్కలకు అవన్నీ కలిపిపెట్టిన తర్వాత త నూనె తాలింపేసి ఆ ముక్కలు కలుపు
అంతేనాండి అదే ఇగ ఎట్లా చేయాలి ఇప్పుడు మధ్యాహ్నం కదండి పిల్లలకు భోజనం చేద్దాం అనుకుంటే చికెన్ ఫ్రై అంటే నువ్వు జేయవు అవునండి
అవి నిలువుగా కోసి మంచిగా ఆవిత్తనే అది తీసి పక్కన కాబట్టి
హ్మ్
ఇగ మంచిగ ఎల్లిపాయ ముద్దా జీలకర్ర మెంతుల పొడి కారం పొడి అంతా కలిపి పెట్టి పక్కన పెట్టి ఉంచు కొని
హ్మ్
ఫిష్ అందులో కలుపుకుంటే బావుం
అంటే పచ్చి ఏయించొద్దుదిగా
పచ్చియి వేయించొద్దండి ఇక త ముక్కలు కలుపుకొని గాయాలు చేద్దామనుకుంటున్నా
అవునండి ఓకే అండి చేస్తే మరి మాకు కొంచెం పంపిస్త
ఆ పంపిస్తలేండి టేస్ట్
ఓకే అండి అదే ఇప్పుడు చికెన్ తీసుకొని వచ్చిండ్రు కేజీ అదే ఎట్లా చేయాలి నాకు నాక ఏమో ఫ్రై రావట్లేదు ఇప్పుడు కేజీ కదండి రెండు రోజలన్నా తింటారు కదా ఫ్రై లాగా చేస్తే కూర అయితే ఎమ్మటే అయిపోతది ఉండదు
అవునండి
ఖరాబ్ అయితది ఎండాకాలం కాబట్టి అదే ఎట్లా చేద్దామని మిమ్మల్ని అడుగుదామని చేస నండి అట్లా హ్మ్ అట్లా అది మీ చెప్ ఒకవేళ ఇప్పుడు నేను చేస్తున్నా అండి మళ్ళీ ఏమైనా డౌట్ ఉంటే ఫోన్ చేస్తే ఎత్తుతారు కదండి
ఆ చేయండి చేయండి ఎత్తుతండి అయ్యో ఏళపా అది ఎంత భాగ్యం అండి చెప్తా అట్లే ఏం లేదండి
అవునా ఇంటి ఏమన్నా బయటికి వెళ్ళలేది ఉందా
ఎటు లేదండి ఇంట్లోనే ఉంటా ఇంకా వంట చేయలే నేను కూడా టిఫీ చేసినా దోసకాయ పచ్చడి చేయాలి అవును దోస చేయలేదండి దోసకాయ పచ్చడి పచ్చి దోసకాయది పచ్చడి చేయాల
అట్టన హ్మ్ హు అదే పప్పు నాన బెట్టిన ఇక అదే ఎట్ల చేయాలని ఆలోచిస్తుంటే మీరు గుర్తుచ్చి చేసాను సరే అండి ధన్యవాదాలండి ఉంటామండి ఓకేండి
సార్